ఓహో మీలీ ఉల్ మీ మిల్లీ మీది మిది విలేజసిటియా
మాది విలేజ్
విలెజ్ ఓకే అ మాది కూడా విలెజే అ తెలిదు కాదు ది సిటి సిటి పెద్దదా విలేజ్ పెద్దదా
విలేజే పెద్దది కానీ కంఫర్ట్ తక్కువగా ఉంటంది సిటీలు కంఫర్ట్ ఉంటాయి
సిటీలో ఎక్కువగా పనులు
ఏ మన్న కావ వదన్నా ఏమైనా కొనుకోవ ఇంగ సిటీలో తే లికా ఉంటయి
అవును
ఆ విడేట్లోఐ చే టు గ్య లాడీ
ఉం హదే ఇది అది తీ విని అది విని విలేజ్ లో ఐతే పన్నెండువ పద్దేమిదివందలు ఉండది సి టీలో అయితే అది దొరకదు చాలా పొల్యూషన్ పొల్యూషన్ ఉండది మల్లి వీళ్ళే అ ఎ కోర్తు తకు తక్కువ కాల్ జీత్ కలేజీ త అవంట తక్కు తకు ఉండే విల్ వల లేది అవన్
ఇట్ట లో ఎటుక టెన్ థై కానీ దాబద ఉన్నావు. కల్టెన్ వేసుకోవ విజేట్ లో అయితే డూప్ లేకపోయినా వత ఏమన్నా తీసుకోదు.